హలో
నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదు అట్టిగానే కూర్చున్నామండీ ఇప్పుడే కరెంట్ పోయింది
అవునా కరెంట్ పోయిందా అండి అవునవున కరెంట్ పోయిందా
అవునండి ఉందా అండి
ఆహ్ లేదండి ఇప్పుడే వెళ్ళ ఇప్పుడే పోయిందండి కరెంట్
ఆచ ఆచ చా చా ఏం చేస్తారు మరి
ఏం లేదండి ఇక్కడనే కూర్చొని ఉన్నామండి మా ఇంటి ముంగట్ నె
ఆ చ
మా ఆయనగారు నేను కూర్చుని ఉన్నాం
స్త్ లంది
పప్పు ఉందండి అన్నం వేస్ అయిపోతది అయిందండి వంట ఇప్పుడు ఇంక జేయరా మీరు
లేదండి చేస్తామండి ఇప్పుడు
ఆ
పప్పు చేస్తే మళ్ళీ బియ్యం కడిగి పెట్టాం
అవునండి పప్పె మంచిగా ఉంటది అండి
ఆహ్ పప్పు వంకాయ కోషేస్త అందులో
ఆహ్ అట్ల చేసుకుంటార ఉహు
అవునండి
ఊహు
పాప్ మీరు ఎస్ఐఆర్ ఫామ్ నింపుకున్నారాండి
ఆ నింపలేదండి అదే చూసామండి వాట్సాప్ లో మా అంగన్వాడీ టీచర్ పెట్టింది
హ్మ్
దాంట్లో మాది నింపుకోవచ్చండి ఒకటే ఉంది కాపోతే మా అత్తమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు మనుషులు ఉంటారు కదా అండి వాళ్ళదేమో వాళ్ళది నింపాలంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉందండి ఎందుకంటే టూ టూ థౌజండ్ టూ లోది అడుగుతుందండి దాంట్లో ఎవరి పేరు ఉండెనో
తన్ది మీకు
ఈ స్కీమ్ ఒట్టిగా జిరాక్ సెంటర్ లకి పైసలు ఫోటో కాపీలకి పై పైసలు
స్కీం మనం జిరాక్స్ మనం ఇస్తలేం క డబ్బులు వాళ్ళే ఇస్
ఆ ఏ ఇది మా టీచర్ అ ఇప్పుడే వచ్చి ఏం చెప్పింది ఫస్ట్ అట మేం జిరాక్స్ చేసి కొనేట దాంట్లో నింపి ఇయ్యాలట అది కరెక్ట్ ఉండి కరెక్ట్ ఉందంటే అట ఆమె ఇచ్చిన ఫామ్ కి మేము నింపుకోవాలట
ఇప్పుడు లేదు మాకు రెండు రెండు ఫార్మ్స్ ఇచ్చిపోయిర్రు
ఆహా రెండు రెండు ఇచ్చిండ్రు మాకు ఇంకా అయితే ఒక్క పేపర్ జిరాక్స్ చేస్ కోండి అంటుంది ఫస్ట్ రఫ్లో రాయడానికి అయితే సరిదిద్దుకోవచ్చు అని అంటుంది
ఇప్పుడు ఒక్క పేపర్ స అ మంచిగా లేకపోతే ఇంకో పేపర్ మంచిగ అయిన తర్వాత అది జిరాక్స్ చేసి పెట్టుకోవచ్చు
అవునండి అయితే ముందే పెట్టుకోండి అని అంటుంది
ఆ మేము ఎందుకు పెట్టుకుంటాం మరి మీరే నింపియండి అనాలి
అవును అదే అన్నామండి ఇంకా ఫోటో పం పి కూడా మాది స్కార్ఫ్ కట్టుకొని ఉందండి అదీ అది పెట్టొద్దట రెండు చెవులు చూపించాలండి రెండు చె చెవులు కనిపించాలట ఫోటోలో
ఫోటోలో రెండు చెవులు కనబడాల మరి మామె మామ్ ఏం మనలేదు మరి మాది మన స్కాఫ్ కట్టే ఉంటది కదా
ఆ అట్లా ఉండకూడదట అండి మా దగ్గర అదే ఉంది అదే కిస్తే రిజెక్ట్ చేసిండు దాంట్లో రాసి ఉంది అట అండి ఫామ్ వెనుకనే
వెనకలా ఉందా అది మరి ఇక మనం నేను మళ్ళీ దిగాలి మరి ఫోటో
అవును అండి మే నాకు కూడా అదే పరిస్థితి ఉంది అండి మళ్ళా అవును అండి రెండు కాపీస్ తీసుకోవాలి ఇక
ఓ సెల్లా తీసుకొని కడిపించుకోవాలి మరి ఇదే అన్ని ఇగా వెరైటీగా మళ్ళ అన్నీ
వెరైటీగా పెట్టారండి ఇప్పుడే కొత్త కొత్తగా చెప్తున్నారు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఏంది బాగా మంది వాళ్ళు పెట్టి ఇచ్చారండి మోస్ వాళ్ళు అయితే అది రిజెక్ట్ చేసిం చేశారు మళ్ళా వెళ్ళి వాళ్ళు దిగి పెట్టారండి ఫోటోలు
అచ్చ చ
ఉ
ఆహ
టీవీల ఫోన్ ల కూడా చెప్పారట కదా ఇట్లా పెట్టాలి వివరించారట ఎట్లా పెట్టాలో ఎట్లా దిగాలో ఏమేమి రాయాలో
టీచర్ ఇడ బిఎల్ ఓ గారు అయితే ఏం చెప్పలేదు మాకు మరి
ఆహా వీళ్ళు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి మా సైడ్ వచ్చే వాళ్ళు
వారి చెప్పిరంటే నిజమే కదా
అవును అండి ఇంకా చాలా జాగ్రత్తగా నింపాలట అండి ఆ ఫామ్ ఎందుకంటే పైన వరకు పోతదట పైన సీఎం చూస్తారట
మళ్ల ఉం
అందుకోసం తొందర ప తొందర పడకూడదట మంచిగా అవి ఇల అయినప్పుడే అందరిని చూసి నలుగురిని అడిగి నింపాలట అండి
ఆహా ఓ బాగా వేడైతాంది వర్షం వస్తదో రాదో
వస్తనే మంచిగా ఉంటదండి
ఉమ్ అవునండి
అ
ఇంకా మరి చెప్పండి ఇంకా ఏమన్నా కొత్త విషయాలు
ఇంకా కొత్త విషయాలు ఏమున్నాయండి
ఉ
ఇప్పుడు అయితే ప్రజెంట్
ఆ
ఈమైతే ఏం లేదండి పాతనే ఉన్నది
ఆచ
మా పాప గురించే చూస్తున్నామండి ఏదయినా ఐస్కీమ్ ఏదయినా ఐస్కీమ్ ద్దామని ఆలోచిస్తున్నానండి
మో మోదీ కిసుకమే అచ్చి కాద బడి బేటీ బచావు
అది లేదట కదా అండి ఇప్పుడు బేటీ బచావు బేటీ పడావు
అయిపోంద
ఆ దాని ఆ తరపునట సురా ఏదో చెప్పారండి సురక్ష ఏదో ఉంది అవునండి పోస్ట్ ఆఫీస్ లో అడిగాను ఇక్కడనే వస్తాడు ఆ పోస్ట్ ఆఫీస్ ఆయనే
ఆ
అయితే ఆ లేదు అది స్కీమ్ కతం అయింది అ ఇప్పుడు అట నెల నెలకి ప్రతి నెల పదిహేను వందలు కడతా అట పద్దెనిమిది సం నికి ఆ ఒక లక్ష ముప్పై వేలు ఇస్తారట
వాళ్ళు మనం పైసా మన అంత కాగా వాళ్ళు అటి ఒక లక్షం ముప్పై వేలు ఇస్తారా
అవునట అది ఏం లాభం అండి
లాభమే ఇంతకు ముందు బేటీ బచావ ఆ బచావ
మేము బ్యాంక్ లో ఎట్లా జమ చేసుకుంటాం వాళ్ళు కూడా అట్లానే జమా చేసి ఒక్క పర్సెంట్ వడ్డీతోని సరేట్
అట్లే ఏం అవసరం లేదు ఇప్పుడు ఇంత ముందు భేటీ బచావు ది నెలకు వెయ్యి రూపాయలు పది పద్దెనిమిది సంవత్సరాలకి ఎంత అమౌంట్ అవుతుందో అంతకు రెట్టింపులు రెండి ఇంతలు కట్టిస్తారంటారు ాల
ఆ అది మంచిగా ఉంది మరి వీళ్ళకి అడిగితే వీళ్ళు లేరన్నారు మాకు మా మావయ్య బిడ్డ కూడా అన్నది ఆమె ఇస్తా అని వెళ్ళిందట్టే వాళ్ళ పాపకి పది ఇయర్స్ దాటిపోయిందని వేయలే అదడు
ఎవరు మీ పెద్ద మామయ్య కూతురునా
అవునండి నడిపి ఆయన
ఆ మా మా చెల్లె వాళ్ళ కూతురిక వేస్తారు వాళ్ళు ఈ మూడు మూడు లక్షలు అయిపోయినాయి
అవునా అండి మంచిదే మరి మరి ఇట్లా ను ప్రాసెస్ మీరు తెలుసుకుని మాకు చెప్
తెలుసు కానీ మీరు అయిపోయిందంటార స్కీమ్ అయిందంటారు కదా తెలుసుకోమంటారు కండి మా చెల్ల
ఆ అడగండి వాళ్ళు కడుతున్నారు కదా ప్రజెంట్ ఇప్పుడు ఆ అందుకోసం
వాళ్ళు ముగ్గురు అక్క చెల్లలు వాళ్ళ అత్తమ్మ కుతులు నాలుగు వేలు కడతారు మనిషికి వేయి ఇంకా వీళ్ళ మమ్మీ డాడీ కూడా ఇంక ఎక్ట్రా కడతారు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలని
ఆదే మంచిదే మరి అట్లా ఉండాలండి ఫ్యామిలీ బాండ్ అంటే అట్లా ఉంటేనే ఫ్యూచర్ కి మాకు కూడా పనికి వస్తాయి ఎవరికి టెన్షన్ ఉండదండి చదువుకి పెళ్ళికి ధైర్యం ఉంటది పాపకు అదే ఆలోచిస్తున్నానండి నేను కూడా
ఒకటి చేపిస్తనని
ఆ ఒకటి పాకిస్తా
చేయించండి ఒకటి మేము కూడా ఒకటి చేయించాలి మా పాపకు
ఆహా చేయించలేదా అండి మీ పాపకి ఏదైనా
ఇంకేది వన్ అండ్ హఫ్ ఇయర్ కదా
అవునండి మా పాపట్ నా ఇక త్రీ ఇయర్స్ అయితుంది. కదా అండి అందుకోసం మొత్తం ఆలోచిస్తున్నానండి.
ఆ స్కూల్ మళ్ళా స్కూల్కి వెళ్తే స్కూల్ ఖర్చులు ఉంటాయి.
ఖర్చులు ఉంటాయి. ఎంత వీలైతే అంత కట్టుకుంటానని ఆలోచిస్తను అవునండి
మనకు గవర్నమెంట్ ఇచ్చేస్కీమ్ మంచిగాగుంటే మనం కట్టుకుంటే బాగుంటుంది. కానీ అే వీలంత తొందరలో తెలుసుకొని కట్టుకోండి మరీ
మంచి ఇదే అండి అదే అలోచూస్తున్న స్టార్ట్ చేద్దామని.
ఆ ఈ మరి ఇది మీకు ఏది మంచిగా కనిపించి ఇంత ముందుద ఈ రేవంత్ రెడ్డిదే పాలన
పాలననా మాకు ఫస్ట్ అయితే ఇది రేవంత్ రెడ్డి వచ్చినప్పడు నుంచి మాకు ఏం జరగలేదండి. మాకు అవస అం కూడా ఏం పడాల
ఆ
ఆ కేసీఆర్ ఉన్నప్పుడు నా పెళ్లిి అయింది షాదిీ ముబారాక్ ఇచ్చారు.
ఉ
ఆ మాకు ఇంకా మాతా శిశు హాస్పిటల్ లో నేను డెలివరీ అయినానండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఆహా ఉంది కాకపోతే అప్పుడు బాగా ఫెసిలిటీస్ ఉండే అట
అత్ ఆ
ఇప్పుడు లేవు అంటున్నారు. కొంతమంది
అచ్చ ఆ
ఆ అందుకోసం ఇక
మీకు పాత ఒక మొత్తం నచ్చింది అన్నట్టు ఎందుకు అండి ఇప్పుడు మీకు కరెంట్ బిల్లు ఫ్రీ లేదాఅండి.
ఆ కరెంట్ ఫ్రీ ఉందండి. ఏం ఫ్రీ అండి ఇది వేడికి కూలర్లు వేసుకుంటున్నాం. అయితే ఇరవైయూనిట్స్
మీరు మీరు కాలుు చ కాలువద్దు ఎక్కువ రెండు వందల లోపలలే కాల్చుకోవాలి. మరి
రెండు వందల లోపల ఇక కాదండి. ఈ మూడు మూడు నెలల నుంచి మాకు వస్తున్నాయండి. అవునండి. వస్తుందండి.
మరి ఇంకా సన్న బియ్య తింటలేరా అండి. మరి సన్నబియ్యం తింటలేరా. మీరు
సన్నబియ్యం తింటున్నాం. కానీ అదేం సన్న బియ్యం అండి దాంట్లో మొత్తం మొత్తం కంకి ఉంటంది. అది తేపకి అది చేసుకొని చే
అచ్చా ఇంతకుముందు కేసీఆర్ ఏమో దొడ్డుబియ్యం ఇచ్చినా నచ్చింది. అన్నట్టు మీకు
అవునండి. అది నా అమ్మేసి కోన సన్న బియ్యం తెచ్చుకుంటే
ఇది కూడా అమ్మండి. ఇంకి ఇప్పుడు ఇరవై రూపాయల కిలో ఇంతముందుందంటే పద్నాలుగు రూపాయల కిలో పది రూపాయల
ఆ లేదండి ఇప్పుడు అమ్ముటం లేదు. అంతా దొడ్డు అయితే లేదండి.
ఉ
ఇప్పుడు సనకనే ఉంది ఈ మూడు నెలలది ఒకటేసారి ఎస్తారు కదా అది మంచి
ఆ ఆహా అచ్చ మీకైతే కేజీఆర్ నచ్చిండూన్నట్టు
నచ్చిందండి. మా ఆయన పక్కగానే ఉన్నారు. కదా అందుకోసం
ఆ మీ ఆయన
కేసీఆర్ మంచి అండి
అచ్చ అచ్చ క్యాండిడేట్ కేసీఆర్ ద
అవునండి ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళ కూతురు చేస్తే కూడా మా ఆయనే టిఆర్ఎస్ లో పోడండి బీఆర్ఎస్ లోనే ఉంటారు కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారండి
మనం ఎటు చాలా మంచి
మాట్లాడి నందుకు చాలా ధన్యవాదాలండి
థ్యాంక్ యూ అండి
థ్యాంక్స్ అండి